హలో హాయ్ అక్కా బావున్నారా
ఆ బాగున్నాం రా మీరు బాగున్నారా
ఆ బావున్నాం మీ వాయిస్ స్టక్ అయితుంది
అవునా ఆ తిన్నారా పొద్దున్న టెన్ కట్లా తినేసి వచ్చా ఆఫీస్ కి వచ్చాను
అవునా ఏంకరీ ఆ తిన్న తిన్నాక జస్ట్ తి ఇప్పుడుృతికి కూర్చున్న నార్మల్గా
అవునా ఏంటది
కరీ సాంబార్
సాంబారా అబ్బా ఎండాకాలం సాంబార్ తింటే మంచిగా అనిపిస్తాదిరా ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది
అవునవును అవును ఎక్కువ తినాలని పిస్తుంది అంటే సమ్మర్ లో ఎక్కువ సాంబార్ చార్కే అవును సమ్మర్ లో ఎక్కువ చార్లే తి తినాలనిపిస్తుంది సరిద కదా
అవున అవున అవున అవే బాగా ఇష్టపడతాం మనం అప్పుడు అన్నం కూడా అదే అవి ఎక్కువ దినాలు అందిస్తున్నప్పుడు అయినా ఎడాకాల ఆర్టర్ ఎక్కువ తీసుకోవాలనిపిస్తారు రేపు రేపు ఆఫీస్ హాలిడే ఉంది ఆ మామళ్వరం అంతా ఇల్లుగా ఫ్రెష్ చేసుకొని మంచి ఇంట్లో పూవ్ చేసుకొని అక్కడ రామ్ మందిరం ఉంటుంది ఆ మందిరానికి వెళ్ళి కళ్యాణం చూసి వస్తాం కళ్యాణం చూసి రావాలి రామవారి కళ్యాణానికిళ్ళి అడ పుూవ్ అయితుంది అక్కడ అక్కడనే ఉన్నాల అన్నట కళ్యాణ మండపంలోనే కళ్యాణం దస చేస్తాం
అవునా మేమ్ ఏం లేదా ఇక నార్మల్ మార్నింగ్ లేసి తల స్నానం చేసుకొనిగా వంట చేసుకు ని టెంపుల్క వెళ్ళి రావడమే
ఉహ మాక్కడ ఎట్లా అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ ఫెస్టివల్ బలాగా చేస్తారు అన్నట్టు ఎట్లా మా బాగా చేస్తారు ఇక్కడ పెద్దగా
అవునా ఇటు కూడా బాగానే చేస్తారు ఒక్కొక్క ఊర్లో
ఆ ఆ బాగుంటది ఆ ఎస్ గ కళ్యాణం మీ ప్రతి సట్ లో వెళ్తారా ఆ షాపింగ్ చేసా చేశాను రా షాపింగ్ చేశాను
చేశారా
ఫైవ్ ఫైవ్ డేస్ ఇచ్చేశారు చేసింద్ మాములుగా ఆ ఆఫర్ లాగా పెట్టారు అంట. ఇక్కడ ఇంక డ్రెస్సెస్సే అంత్ డ్రెస్ మీదనే ఆఫర్ లాబట్టింది త్రీ డేస్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నట్టు ఈజీగ డ్రెస్సెస్ కి బాగున్నాయి. అట్ల తీసుకొచ్చుకున్నాం అలాగే సరే అంటే అంతక్ ముందు తీస్ కొన్న సారీ ఉంది ఒకటి కొత్తద్దీ. దాన్ని రేప్ కట్టుకోవాలి రా
అవునా. మీఇంట్లో వాళ్ళకి తీసుకోలేదా. నేను చేయలేదక్క ఇగ నార్మలే, ఉమ్ అంటే ఇంతకు ముందు శారీస్ అవి ఉన్నయి. అవి కట్ టుకోవడమే.
ఆ
తిన్ ఎక్కడ
మహబూబాద్ రా
పోదునా
హా
మీకే పండగలంటే ఇష్టం.
నాక్ వచ్చేసీ వినాయక చవితి.
వినాయక చవితా. ఎలా జరుపుకుంటారు.
అంటే మేమే విగ్రహం పెడతాం రా ప్రతీ సంవత్సరమూ. మా ఇంటి దగ్గరా. మా కాలనిలో మేమే ఇస్తాం అన్నట్టు విగ్రహం. విగ్రహదాతా మేమే అన్నట్టూ. ఆడ మొత్తం మేనేజ్మెంట్ అంతా మొత్తం మేమే చూసుకుంటాం అన్నట్టు. స్వామి వారికి ఏది కావాల న్నా అంతా మేమే చూస్తాము. ఆ డ పూజకు సామాను కూడా మేమే ఇస్త్ స్తాం అన్నట్టు. విగ్రహంతో పాటు అవి గూడా మేమే ఇస్తాం. బాగా చేస్తాం రా కొండ్లు లేవ్ నవరాత్రులు బాచేసుకుంటాం మేం. ఇంట్లా అంటే ప్రతిరోజు మా ఇంట్లో నుంచే ప్రసాదం ఇస్తాము. పొద్దున సాయంత్రము, ఆ పొద్దున సాయంత్రం పూజలో కంప్ పల్సరీ కూర్చున్నాము. అక్కడే ఉంటాం అన్నట్టుగా మా దాని మొత్తం మేమే చేస్తాం అన్నట్టుగాడ. మాములుగా డ్యాన్సులు అవి ఇవి ఉంటాయి పిల్లలకు డ్యాన్సులు పెట్టడమూ, ఆ నాట్యాలెయ డమూ అట్లా, అలాంటివి కూడా చేస్తాము అన్నట్టు. విగ్రహం దగ్గరా. ఒకా ఐటం తీసుకొని పోతాం స్వామి వారికి. ఒక రోజూ పొంగలు, ఒక రోజు పాయసమూ, ఒక రోజు రవ్వకేసరీ అట్లా. అట్లా చేస్తామ్ రా. ఓ రోజు ఉండరాళ్ళు. ఉమ్ అట్ల చేస్త
ఏ కర్రీ అంటే ఇష్టం.
మీకురా మీక్ ఏ ఫెస్టివల్ ఇష్టం.
నాకు దసరా అంటే ఇష్టం అక్క.
అవునా.
మాకెళ్ళి ఇవే మాకెళ్ళి విగ్రహం పెట్టి నాలుగురోజులు జరుపుకుంటారు బతుకమ్మ ఆడతాం రోజు ఆ దుర్గమ్మ మల్ళీ బతుకమ్మ ఆడుతాం రోజు
హ
ఎక్వ డిర చేసుకుంటాం రోజు ప్రసాదాలు చేసి ఈ రోజుకు అమ్మ వారికి రోజు ఒక చీర
ఆ హ అ
పూలమాల రోజు ఒక్కొక్క రోజుకొక ఇద్దరు దంపతులు పొద్దున ఒక దం ఆ పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పూజ
హ
ప్రసాదాలు ఇగ కొంతమంది ఆడవాళ్ళు కలిసి బతుకమ్మ ఆడి నైట్ చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మని పెట్టేసి వచ్చేస్తారు ఇక
ఆహా ఆ అట్లా బాగుంటుది కదా
ఆ బాగుంటది అక్క
అట్లా బాగుంటది మేం కూడా అడ్ మాక్ మాక్ నాకు కూడా బాగా ఇష్టం బతుకమ్మ అంటే మాకేలి చాలా బాగా చేతం అన్ని రకాల పూలను తెచ్చి ప్రతి రోజు ప్రతిరోోజు మేము కూడా చేస్తాము మంచిగా ఆ బతుకమ్మని తయారు చేసుకొని మంచిగా ఆ ఆమ్ అందులో ప్రసాదం తయారు చేస్తున్నా ప్రసాదం ఒక రెండు మూడు రకాల ప్రసాదాలు చేస్తామన్నాడు దాన్ని కూడా బతుకమ్మతో పాటు ప్రసాదాలు లాస్ట్ బతుకమ్మ వచ్చేసరికి పదో రోజులు పెద్ద పెద్ద బతుకమ్మ చాలా పెద్ద బ మ్మ చేస్తాం మేము అంటే మామూలుగా అట్లా రిక్ష మీద తీసుకెల్లె తీసుక కెళ్లేంత పెద్ద బతుకమ్మ చేస్తాం మీము మా ఇంట్లో ఆ చాలా పెద్ద బత్ కమ్మను తీసుకెళ్తం అన్నట్టు బాగుంటుంది ఆ అంటే మామూలుగా రోజు చేసేవారి అయితే రకరకాలు తరువాత మనకు దొరికిన రకాలు కొన్ని రకాలు పలు తీసుకొచ్చి చేస్తాం మామూలుగా లాస్ట్క్ అయితే చాలా చాలా పెద్ద బతు కానీ అందరికి బట్టలు కొత్త బట్టలు వేసుకోవడం పిల్లల
మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా
ఆ మా అమ్మ వాల్ల ఇల్లు కూడా ఇక్కడే సర్ ఇక్కడేరా మా దగ్గర్లోనే మా అమ్మలది కూడా ఇదే ఊరు ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మా ఇంటికాడ చేస్తాం రెండు చోట్ల చేస్తాం పండగ ఆ రోజు వెళ్లి రావచ్చు కానీ కుదరదురుయ్యా నాకు ఆఫీస్ ఇల్లంతా పిల్లలే ఉంటారు కదాఅమ్మవాళ్ళే వస్తా ఉంటారు అప్పుడప్పుడు రెండుమూడురోజులకు ఒకసారి
అవును
దగ్గరే అమ్మా వాళ్ళ దగ్గరే
ఇంతనా దగ్గర ఉంటేనే బాండు అది అమ్మ వాళ్ళ ఇల్లు
ఒక్కోసారి దగ్గరుంటే బాగుంటాది ఒకసారి దూరంగా ఉంటేనే బాగుండు అనిపిస్తది ఎందుకని అంటే దూరం ఉంటేనేమో ఊరుకి వెళ్ళచ్చు కదా జర్నీ చేయొచ్చు కదా మంచిగా నాకనిపిస్తది. ఏ దగ్గరనే కదా ఎందుకులే
ఏం లేదక్క దగ్గరుంటేనే బావుంటది
అట్లా ఒకో ఒకోసారి అట్లాంటి ఒకసారి అబ్బా ఇక్కడే ఉన్నారు మాఅమ్మ వాళ్ళు మంచిగా నా కోసం అ అట్లాంటి దగ్గరే ఉండాల అవును హ్మ్ ఎవరు పోతారు అట్లా కూడా అనిపిస్తది ఒక్కోసారి ఇంకా నీకే నీకేమి ఇష్టము
ఎప్పుడైనా ఎ గంట వెళ్ళి అలా వచ్చి ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు
మూడు సెమిస్టర్లే నీకు
అక్క
ఫ్రూట్స్ ఏమి ఇష్టం
ఫ్రూట్సా జామకాయ అంటే ఇష్టమ అక్క మరినీ
ఆ సేమ్ జామకాయ మామిడికాయ మామిడి పండు చాలా ఇష్టం
ఆ సీజనల్ బట్టి మామిడికాయ బావుంటది గాని ఫేవరెట్ ఫ్రూ
ఆ మామూలు నార్మల్ అయితే ఫేవరెట్ అయితే నార్మల్ గా దొరికే జామకాయ కాబట్టి అదంటే ఎక్కువ ఇష్టము సీజన్ లోనయితే ఇది ఈ సీజన్ అయితే మామిడికాయ్ చాలా ఇష్టం
అవును
బాగా తింటాం మామిడి కాయలు అసలు ఎవరు వద్దన్నా కూడా తింటనే ఉం
ఇంకా పచ్చళ్ళ మామిడికాయలు తింటే బావుంటదక్క పండినప్పుడు
అవునవును అం
అవును ఆ ఆ రసాలె
వెళ్ళి తింటే మస్తు తోట్లో బాగా ఫ్రెష్గా ఉంటాయి కదా తోటలోంచి తెచ్చుకోవాలవి
అవును బావుంటది అసలు నీకు ఏ కర్రీ అంటే ఇష్టము క్క
ఇంకా ఆ చెప్పరా
ఏ కర్రీ అంటే ఇష్టమక్క నీకు
నాకా మామూలుగా వెజ్జా నాన్ వెజ్జా
నీకు ఇష్టమైంది ఏదైనా పర్లేదు
నాకు వచ్చేసి ఇది ఫిష్ కర్రీ చికెన్ కర్రీ మామూలుగా పప్పు బెండకాయ్ అంటే ఎక్కువగా చికెన్ కర్రీనా మామూలుగా ఆనియన్ పచ్చిమిర్చి పో మీరు పుదీనా ఇవి తీసుకుంట తీసుకొని మామూలుగా ఆయిల్ వేసేసి ఆ ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసి కొంచెం డ్రై అయిన తర్వాతకి ఆ కొంచెం పసుపు అల్లము ఇవన్నీ వేసి పేస్ట్ అవన్నీ వేసి కలిపేసి తర్వాతకి చికెన్ కడిగేసి నీట్ గా ఆ దాంట్లో వేసేసుకోని మంచి కొంచం బాగా ఫ్రై అయ్యేదాకా డీప్ ఫ్రై అయేదాకా కలిపేసుకొని తర్వాత ఒక రెండు టమాటాలు వేస్తా గ్రేవీ లాగా రావడానికి రెండు మూడు టమాట స్లేసేసి మళ్ళ అది కొంచెం గ్రేవీ వచ్చే తర్వాత కారం అట్లా మసాలా అవన్నీ అంటే ఫస్ట్ కారం వేస్తా కారం వేసిన తర్వాతకి కొంచెం మంచిగా డ్రై అయిపో దాన్ని పట్టుకున్నాక కొంచెం లైట్ గా కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ చిన్న సగం వాటర్ ఏసేసీ మళ్ళీ కొంచెం మళ్ళా అది కూడా డ్రై అయిన తరువాతకి లాస్ట్కి దించుకునే టైం కి కొంచం మసాలేస్తా అన్నట్టు మసాలా వేసేసి కొత్తిమీర్ పోదిన మళ్ళీ పైన వేసేస్త
అవునా తింటరా పిల్లలు బాగానే ఇష్టంగా నాకా అక్క నాకు నాటుకోడు కూర అంటే ఇష్టం అక్క ఉమ్ ఆ సరే అక్క సరే సరే అక్క
హై